హలో
హలో
హలో వినిపిస్తుందా
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది ఏం చేస్తున్నావ్
ఏం చేయలేదు రే పొట్టామె ఫోన్ చేయి పొడగామ ఫోన్ చేసింది ఆమెతో మాట్లాడే కొంచేపు
అవునా ఏమంటా
ఏముందే ఈ రోజు లాస్ట్ డే కదా
ఎవరు ఆవులు
హు హు నిద్ర రావట్లేదు ఈరోజు లాస్ట్ డే అని అనింది
హు
మ్
పడుకొనిందే పొట్టి నూడిల్స్ వచ్చి ఫైవ్ కి ఏమో పడుకునింది నేను సిక్స్ కి పడుకున్నా పంచాయతీ జరిగింది మే పంచాయతీ
ఇంకెందుకు ఏవే
అదే వేరే అమ్మాయి ఉంది కదా నా ఫ్రెండ్
ఆ
ఆ ఆ అదేమి ఏమంటారు వేరే హాస్టల్ అమ్మాయి
తెలుసులే చెప్పు
ఆ నిన్న కొంచెం ఇష్యూ తిరిగి మేక్ప్ చెక్ చేశారు అంట
హ హ హ
నిజంగా నాతో మాట్లాడవా ఫైనల్ గా అడుతున్నా ఎస్ ఆర్ నో నువ్వు చెప్పు అని మాట్లాడను ఇంకా
చెత్తవా
చెప్పేస్తి ఏంది రోజు ఏదో ఒకటి ఇప్పుడు ఎవరి కోసమో మేము గొడవ బడినట్టు ఉంది ఆమెమో అందరి కోసము ఉండాల అంటది నేనేమో ఉండకూడదు అంట ఏమంటది నీకు ఉండాలనేది ఇష్టం లేదు కదా నువ్వు వెళ్ళి తిను అనే అంటే అది తినేది నేను తినేనప్పుడు ఇంకెందుకు నువ్వు కూడా మాట్లాడుకోకుండా ఉండడం బెస్ట్ కదా నేను వెళ్ళి తినేద అయితే కరెక్ట్ హే కదా ఏమంటావు
ఆ అవునులే
అ అందుకనేసి నేను వద్దులే స్వామి నాకు చాల ఈ పంచాయతీ అంతా అని వదిలేస్తాను మాట్లాడును అని చెప్పేసి డైరెక్ట్గనే
ఓకే ఓకే నేను మ ఆ మండే గాని ట్యూస్డే గాని వస్తా
అవునా
అంటే ఈ వారం వద్దం అనుకున్నా గాని అమ్మ నిమ్మ కాయలు ఉన్నాయి కదా మండే ఎల్దుోలే అనింద సర్లే పోయింది సార్ కూడా అలాగే వచ్చి ఇబ్బంది మళ్ళీ మొళ్ళు ఇబ్బంది పడాల్సి వచ్చింది ఎందుకులే అని నేను ఉందాం అనుకుంటున్నా
అంతెలే ఉండు మళ్లా ఎందుకు తిడుతారు
ఆ
మ్
మాక్క కు చెప్తే ఇలా వెళ్ళాలేక్క అంటే పాపను ఎవరు చూస్ కుంటరనింది సరిపోయింది ర స్వామి అనుకున్నా
ఇడికి ఎత్తుకురా
ఆ కులే
హ
ఇడికి ఎత్తుకొస్తే
మీ అక్క పోతందా జాబ్కిి మళ్ళీ
వర్క్ ఫ్రమ్ హోమే కదరా
వర్క్ ఫ్రమ్ ఫోమేనా అయితే వే
ఇయర్ వరక్ ఇస్తానన్నారా
ఆహా
అందుకని ఇడే ఉంటది
ఓకే
మా పెద్దక్కోళ్ళు ఉంటే ప్రాబ్లం లేదు మా పెద్దక్క కూడా వెళ్ళిపోతుంది ఇంటికి వాళ్ళ ఇంటికేళ్తుంది
ఎందుకు
ఆయి గుడికేళ్ళాలంట
ఒకే మ్ హు గుడికి వెళ్తాదా
ఒకవేళ వెళ్ళే పనికైతే
మ్
కాయాల్ని ఇడే ఉంచ్చి పెట్టలదంతా లేకపో త్ పిల్లకాయల్ని కూడా తీసుకెళ్ళపోతుద్ద్దంట ఇంటికి
ఆహా వాళ్ళను కూడా తీస్ కెళ్ళొచ్చు కదా పెద్ద పిల్లలే కదా ఒక పిళ్ళోడేమో
ఆయనను ఆడగాలి కద రే
ఆ ఆ అవునా అది కరక్టే మడువ లేదులే ఆ
అంటే నేను ఎదో రన్నర్ నా రన్నింగ్ రైస్ చెయ్యాలా ఏంది నేను నడవలేను అంత అంటారు మా పెద్దోడు ఆ రే ఒకరికి పదకొండు రే పద్ పదమూడో పన్నెండో వస్తది
ఆహా
ఇంకొకటికి నైన్ టెన్ అటు ఉంటది
ఆయితే నడుస్తారులే ఏం గాదు
ఆ అంత అంటే కష్టమే కద వే
ఆ కష్టమే కానీ ఎవరైనా పిల్లలు ఉన్నారనుకో బాగా నడుస్తారు ఇద్దరు వాళ్ళే వాల్ టి ఏమో మరి
తీసుకెళ్ళట్లేదులే కాపోతే
అవునా
వేరే ఉంటున్నారు ఆ మా పెద్ద బావ అక్క వాళ్ళ ఎవరో తెలిసిన వాళ్ళు అంట ఇంకా తెలీదు కన్ఫర్మ్ తెలీదు ఫ్రైడేకి వెళ్తారంట
ఓహో ఓకే
హ లేద్రీ మాది చాపల పులుసు ఈరోజు
వాళ్ళం చేయలేసుకోలేదాని
నేను ఏం చేసుకోలేదు
ఉహూ లేదే
ఏమ్లా ఆ తీవ అమ్మ తోట్లోకెళ్ళింద అ పని పని అ ఉదయం అంతా సరలే మా ఇంట్లో ఏం పెద్ద అని కాదు
మళ్ళ నువ్వేం చేసుకున్నావ్
అది ఏం చేసుకోలా ఈ ఎండకి మళ్ళీ దోశ తినాలి నేను దోసి తినిపోయేటట్టున్నా త్వరగా
హ
చూసి తినాలి ఏం చేయలేను రోన్ బోసుకొని తింటా
అచ్చ
ఉ
ఇంగేంటి సంగతి
చెప్పాల రీ ఏముంది
ఉ ఏమున్నాయి నార్మలే మా మా హాస్టల్లో
హ
పొట్టి నూడుల్స్ కి మొగుడు రంక మొగుడు ఉంటన్నాము సావ కొట్టేస్తున్నాం న నేనేం కాదు రంకు మగుడేం చేయట్లే మొగుడే
మొగుడెవరు ఇంతకి
జొంపామే పొడువామే పొడువామే
ఆహా
పాపం ఇ వాటికి వెళ్ళిన కూడా అది పర్మిష
కాదు నిన్న నేను చూసేస్ స్టేటస్ అయిన వాళ్ళే నమ్మట్లేదు
అది ఓన్లీ మనకు మాత్రమే పెట్టిందమ్మా
ఆ నేను నేను అనుకున్న ఈమి పెట్టే స్టేటస్లకి అనుకోవడంలో తప్పులేదులే ఏంది ఏందొ ఏందో పెడుతుంది లవ్ యి
హా కరెక్టే కదా ఏమో తేడా కొడుతుంది
నేను అదే అనుకున్నా తెలుసా ఏంద్ర ఏదో ఉన్నట్టుంది
సాంగ్స్ అన్ని పెట్ట్
అన్ని అన్ని కరెక్ట్గా లిరిక్స్ ఉంటయి చూసావా మంచిగా
ఆ
ఇప్పుడు మనకి నచ్చతాయి కాని మనం పెట్టుకోం కదా వింటాం ఇంకో రెండు సార్లు వినాలనిపిస్తుద్ది వింటాము స్టేటస్లు పెట్టుకోం కదా అనీ ఏందో అన్ని స్టేటస్లు అయ్యే
ఆ
మిడిల నాలుగు లైన్ల పేట్
కొట్లాడుతున్నారు మొగుడు భార్య భర్తలు
ఆహా వచ్చిందా ఫ్రెష్ య్యామి
ఆ వచ్చింది
ఆహా
గ్లాస్ తో కొట్టింది భార్యని
కాదు దరి మ దాన్ని మోకాలు అంత ఉండు దాని మోకాల అంత ఉంటది ఆమి
ఆ
ఆహా
మళ్ళీ వోచ్చి
చిన్నగా చిన్నగా
డైవర్స్ పేపర్ మీంద సైన్ ఎందుకు పెట్లా నువ్వు అంటే నాకు మేయిల్ పెట్లా నువ్వు అంట
హ్
ఫస్ట్ సైన్ పెట్టే డైవర్స్ పేపర్స్ మీంతా వీళ్ళుద్దరు అబ్బా బాగుంది
పెట్టించుకోవని పెట్టించుకో మనం
హ్
ఇంతకి పెళ్ళయినట్టు రుజువైందా
ఏమో మరి పెళ్ళయినట్టు ఏం రుజువో ఏం కథో దేంది ని నామ్మ కోపం వచ్చి వాళ్ళ ఇంటికి బంలో పోయా ఆ క్యాబ్ బుక్ చేసుకుని ఫోర్ థర్టీకి ఏమో పోయింది. అనుకుంటాం పోనీ లే ఉడికొస్త పోతది నేను వదిలేస్త
ఆ
ఆ నీకోసమే వచ్చా మీ హాస్టల్ దగ్గరకి అది ఇది అనా నా కోసం ఎందుకు వచ్చినావు ప్రాబ్లం ఉంది. కాబట్టి వచ్చినాం లేకపోతే రాదా
హ్
హ్ అది ఇంకొక అమ్మాయి రూమ్ కి షిఫ్ట్ అయిందని చెప్త తీసిడు మన రూమ్లా అమ్మాయి ఆ అబ్మాయికి ఫోన్ చేసి నేను మీ హాస్టల్కి వస్త అని చెప్పింది అంట ఆ వెళ్ళొచ్చు కదా మీ రూమ్కి వస్తాను అని చెప్పిందంట వెళ్ళమను నాకెందుకు అడగడం ఫోన్ చేసి నాకు దిగు అక్కడ మనం దోశలు తినేకిపోతాం చూడు అక్కడ ఉన్నిందంట దిగు అక్కడ అనే నేను దిగను అంటి ఎందుకు దిగవు నేను దిగను ఏం చెప్పు ఇప్పుడు అ అవ్వలేదా అని క్యాబ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది నేను దిగాను అని చెప్పేస్
అంతే అంతే
ఆ ఏమనంటే ఎప్పుడూ నేనే మాట్లాడాల ఎప్పుడు నా మీద కోపం చేసుకుంట అంటే అది నువ్వు చేసే దాన్ని బట్టి ఎవరైన ఉంటది
అంతేలే
ఆ మల్ల నన్నీ అలుగుతావు అది ఇది అన
హు
అంటే ఏమైన అనుకో నాకు పర్లేదులే అనుకొని నాకు నేను ఎక్కడ హట్ అయినను అంటే
సరే అయితే మళ్ళీ చెయ్యి
సారే బాయ్
ఉ